బాగున్నారా నా
బాన్నాం మీరు బన్నారా
మ్మ్ బాగున్నాం ఎంచెస్ న్నారు
నే నా ఇన్స్టా లో రీల్స్ చూస్తా ఉన్నాం
అవునా ఆ ఇన్స్ట్రా రీల్స్ చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది అంది టైం అంత అట్లాైపోతుంది కదంది
ఆవు ఒక ఇలా అనుకుంటా అన్ని చూసుకుంటే చూసుకుంటే అట్లే టైం అయిపోతా వుంటుంది
నేను లాగౌట్ చేయ్యాలి చేయాలని చేసేస్తా మళ్ళీ ఇంకా లాగ గిన్ చేసేస్తా బోర్ కొడతా ఆ
ఆ బోర్ కొడుతో వస్తుందని ఒకటిరెండు చూస్తామా ఇంకా మనం చేయాల్సిన పని అంతా మర్చిపోయి మొత్తం దానికే కేటాయిస్తాం
చూసేకొద్ద్దీ ఇంకా ఇంక కొన్ని చూసి ఆపేద్దాం కొన్ని చూసి ఆపేద్దాం కొన్ని కొన్ని కొన్ని అట్ల అట్లే అయిపోతది అంటే ఇంకా టెక్నాలజీ పెరిగే కొద్దీ మొబైల్ అడిక్షన్ కూడా ఎక్కువ అయిపోతాంది
పిల్లలు చిన్న పిల్లలుకాడినుంచీ చిన్న పిల్లల నుంచి అందరు వాడుతా ఉన్నారు
అవును
ఎంగ అంటే పేరెంట్స్ ఏదన్నా పని ఉండటం వాళ్ళ వాళ్ళకి పోన్ చాడు పో మన్నం అదే అట్లా ఎక్కువ అయిపోతాంది వాళ్ళు తినకపోయినా కాని ఫోన్ చూపియడం
పేరెంట్స్ తో గడపాల్సిన టైంలో వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ ను ఫోన్ కి అడ్డెక్ట్ చేపిస్తన్నారు
పేరెంట్స్ కూడా అట్లే తయారయ్యారు
అంటే ఏదైనా బయటకు వచ్చి గేమ్స్ ఆడు అంటే బాగుంటుంది ఫోన్ లో యూజ్ చేయడం వల్ల చాలా అంటే మనం యూస్ చేసుకు కోవచ్చు యుటిలైజ్ చేసు
మంచి చెడు అన్ని ఉన్నాయి మనం వాడే దాన్ని బట్టి ఉంటది
ఇంకా యూట్యూబ్ లో కూడా ఇంకా మంచిగా క్లాసెస్ చెప్తారు
ఉమ్
ఇంకా కొన్ని ప్లాట్స ఫార్మ్స్ ఉన్నాయి మన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోడానికి అన్ని అన్ని రెట్లోనూ ఉన్నాయి
వాళ్ళ కయితే ఫోన్లు ఇంక్లుడ్ చేస్తారు
గేమ్స్ కి బాగా అడిక్ట్ అయిపోయి వాళ్ళ నిద్రలో కూడా అవే ఎట్లా మార్నింగ్ చెచ్చుకుంటా అలా చాలా జరుగుతున్నాయి కదా
చాలా బాగా ఎంత ఆడుకుంటే అంత మంచిది ఫోన్లు ఎక్కువ యూజ్ చేయకూడదు కదా
అదే ఫిజికల్ గా ఆడాలా అంతే తో ఇట్లా ఇ ఆన్లైన్ గేమ్స్ ఏంది ఏంది దేస్తుంది, దాంట్లో ఏం రాదు, ఆన్లైన్ గేమ్స్ ఆడితే.
ఆ
మెంటల్, ప్రెజర్వ్అంతా. మెంటల్ గా, డిస్టప్ అవ్వాల్సిందే.
అంటే కొన్ని కొన్ని సార్లు, ఇండోర్ గేమ్స్ ఆడుకోవాలి, మొబైల్స్ లో కాకుండా, ఇంట్లో.
హుమ్మ్ చెస్సు క్యారమ్స్.
ఆ అవి ఆడుకున్నా కానీ కొంచం బానే ఉంటుంది, కానీ ఫోన్ యూస్ చేయకుండా.
కబర భారతర్ కదా అవి క్.
ఆ.
మా ఫ్యామిలీతో, అంతా, ఆడొచ్చు.
ఇప్పుడు, ఇప్పుడు, ఇంకా ఎండల్. కాలం కదా ఎ. ఎండలు ఎక్కువ వడితే వడ దెబ్బ లేస్తాయి.
ఇంకా, వీక్ వీక్ లో ఆడుకోవాల బా. ఎగ్జామ్ పెడతా.
అవును, మీకు సమ్మర్ హాలిడేస్, ఉన్నాయా.
మాకు సమ్మర్ హాలీడేస్ లేవండి ఇంటర్షిప్.
చేస్తున్నారు
మా ప మే బ రంగూరులో చేద్దాం అనుకున్నాం కానీ, కాలేజ్ వాళ్ళు, కాలేజ్ లోనే కండక్ట్ చేస్త అంటున్నారు.
ఎ.
ఏదేయ్. చెప్పారు. వాళ్ళతోనే చెప్పిస్తామంటున్నారు, చూడాలి అండి. ప్లేస్మెంట్ రిలేటెడ్ ఏం జరగట్లేద.
మాకిస్. సేమ్ అయిపోతంది, అనస్. ఇక్కడే క్లాసెస్ పెడతారని. తో ఇంకా ఇంటర్న్షిప్ వేరే చోట చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇంక కాలేజ్ లోనే చేయమంటున్నారు
కాలేజ్ ల బయట చేస్తేనే బెటర్ కదా కొంచెం అ ట్రిక్పీరియన్స్ అ వొస్తది
ఊ కానీ మా సార్ వాళ్ళు అంటే మేమే ఇక్కడ ఇప్పిస్తాము సర్టిఫికేట్ కూడా అవుస్ టుంది మీరు ఇక్కడ ప్లే ప్లేస్మెంట్ రిలేటెడ్ గా నేర్చుకోవచ్చు అని కాలేజ్ లోనే చేయ్యన్ది తరువాత
మకి సంస్కృతి వక్ష జరిగినంది నాధీ ఫౌండేషన్ ఎలో అ ఇంకా ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి పైరు మ్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ అవ్వాలి అటేర్ ఎలా ఉండా మలి ఇంకా గ్రూప్ డిస్కషన్ జామ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్ ఇలా వాటికి రిలేటెడ్ కొన్ని యాక్టివిటీస్ చేపిించ
త డేస్ చెప్పినారు
బానే పాటిస్తే వచ్చేసి సిక్స్ డేస్ వర్ షాప్ అని మ ఆస్ట్లో సర్టిఫికెట్ ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ట్రోఫీస్ అలా చెరువు
మ్ మీకొచ్చిందా
కస్ ఆహా నాక్ మ్ ఫ్రెంస్కి వచ్చింది ఎంత ఫయా కస్ అంటే అన్ని అన్ని సెక్షన్స్ వాళ్ళు
స
చాలా భయపడేవాలన్నమాట ఆ
హ్మ్
మాకు ఈ మాకు కూడా నాంది జరిగింది ఇంకా ఈడ్ నైట్ వాళ్లది జరిగింది ది
నా అందులో మాకే ఇంక అది ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏమేం క్వశ్చన్స్ అడుగుతారు మనం ఎలా ఆన్సర్స్ వాళ్లు గ్రూప్ డిస్కషన్స్ టీం వర్క్ ఇంకా మనం ఏమైనా ప్రెజెంటేషన్ ఇస్తాను కదా ఆహ్ ప్రజంటేషన్స్ ఇచ్చాం ఇప్పుడు మనం అంటే ఫస్ట్ మనం మనల్ని ఎలా ఇంట్రొడ్యూస్ చేయాలి టాపిక్ ఎలా చెప్పాలి కన్క్లూషన్ ఇవ ఒక ప్రెజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి అని ఇంకా గ్రూప్ డిస్కషన్సు గ్రూప్ సెమినార్స్ కూడా ఇచ్చాను
రెడ్నునే సీవి అవి ఏం చెప్పలేదా వాళ్ళు
ఆ చెప్తారు రెజ్యూమ్ చెప్పారు ఈ మెయిల్ రైటింగ్ కూడా చెప్పారు సెల్ ఫోన్ తో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలీ అండి చాయి కు
ఎఫెక్టివ్ గా ఉందాం డిండి ఏ రాని వెద ఫస్ట్ అదే గద అడుగుతరు సెల్ఫ్ ఇంకా రెస్యూమ్ ని బాగు చెం చేసుకు తే ఉ
అవును ఇష్టం చర్స్ ఉన్నాయి. ఇవి ఫాలో అవ్వండి. అని వాళ్ళు చెప్పారు.
ఓకే దాని ప్రకారంగా
ఫ్రెషర్స్ కి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎట్లా చేసు కావాలని
మీ క కాలేజ్ లో కోరు వస్తున్నాయి. ఎయిటీ వస్తున్నాయి అండి ప్లేస్మెంట్స్
ప్లేస్మెంట్ అంటే తక్కువే వస్తున్నాయి. ఐటీ వాళ్ళవే వస్తున్నాయి. మా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే ముందు మీరు చేతిలో ఒక ఆఫర్ లెటర్ పెట్టుకొని ఉండండి ఇంగ తర్వాత మళ్ళీ మీది మీరు చూసుకోండి అని అంటున్నారు ఇంకా దాని కోసం మేం ట్రైనింగ్ ఇప్పిస్తాం అంటున్నారు.
ఓమే టీచర్స్ ని తీసుకు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆ అపుడు పోయ వన్నోలు మీరు ఐటీ సైడ కోడ్ సైడ అండి ఉన్నారా
నేను కోడ్ సైడే అనుకుంటున్నా అండి
కోడ్ సైడే కొంచెం మంచిగ లైఫ్ ఉంటది. ఐటీ పూర్తయింది
ఉమ్ మీరు ఏది చూస్ చేసుకున్నారు.
క్కడే వెళ్దాం అనుకున్నాను.
ప్రిపేర్ అవుతున్నారా ప్రిపేర్ అవుతున్నారా
ఆ అట్లా అట్లా అంటే జస్ట్ బి స్టార్టింగ్ లో ఉన్నామండి బే
ఐటీలో ఇంకా ప్యాకేజీ తక్కువే ఉంటంది గద
ఆ తక్కువే ఉంటది ఇంకా ఇప్పుడు కోడ్ లో కూడా అంటే స్టార్టింగ్ తక్కువే ఉన్నా కూడా మరి ఇంకా అది పెరుగుతా ఉంటది కదా
అవున
ఇంకా ఐటీది అయితే ఇంకా ఇప్పుడు ఎది రీప్లేస్ చెస్తాంది జాబ్స్ ని ఇంకా చాలా మంది తీసేస్తున్నారని న్యూస్ వింటునే ఉన్నాం కదా
ఉను
ఎలా ఉండేది మరి కాన్స్టెంట్గా ఉంటాది ఏమో
అంటే వస్తే బెటరు దానికోసం ట్రై చేయాలి
ము
ము
అంటే ఇప్పుడు కష్టపడాల ఇంకా ఒకసారి సెలెక్ట్ అయితే ఇంకా గవర్నమెంట్ జాబ్ ఉన్నట్టుగానే ఉంటాది
అవును ఏదన్నా గవర్నమెంట్ జాబ్స్ ఉ సరే